నమస్కారం బాగున్నార అండి. హ్
బాగున్నాం మేం
బాగున్నం ఏం చేస్తున్నారండి. తీన్నారా
తిన్నామండి మీరూ తిన్నారా
ఇప్పుడే తిన్నామండి ఇ రోజు చికెన్ బగరా
బగరా
స్పెషల్ ఏం లేదండి తినాల అనిపించింది. మన అన్నయ్య గారు తీసుకొచ్చారు.
బయట నుంచేళ్ళి తెప్పించారా బయట నుంచేళ్ళి తెప్పించారా హోమ్ లో ప్రిపేర్ జెసారా
ఇంట్లోనే ప్రిపేర్ చేసాం. బయట నుంచి తినం ఎక్కువ ఓన్లీ బిర్యానీ యే బయ చేక తినేది
ఓకే ఓకే ప్రిపేర్ చేస్తారా మీరు ఫుడ్ మేము తిన్నామండి
అ
తినేసామండి మేము ఇవాళ మా ఇంట్లో కూడా చపాతి మా ఇంట్లో కూడా ఇవాళ స్పెషల్ ఐటమ్స్ తనే చపాతి చికెన్ చపాతి చికెన్ పులిహోర అండ్ కాకరకాయ పచ్చడి చేసాం
ప్పండి శ్రీరా అన విజయసార అంది
అవునండి అలాగద చిన్న ట్రిప్ కి వెళ్తున్నాం ఆ ట్రిప్ కోసం అని మొత్తం ప్రిపేర్ చేసాం అజమీర్ అని ఒకటి స్పెష ఒకటి ఏరియా ఉంటది దర్గా ఏరియా అడిక వెళ్తున్నామండి ఇవాళ వెళ్ళామండి ఒక్కసారి వెళ్ళాం ఇది రెండో అంటే ఇండియాలో ఫేమస్ జరగా అన్నమాట అజమీరు చాలా మంది ఎక్కడికి వచ్చి వెతా ఉంట అ ఆ దర్గా ఉన్నది ఖాజా గరీబ్ నవాజ్ అ అన్నమాట ఆడ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ బాగుంటది లైక్ ఒక మంచి నేచర్ ఉంటది
మొత్తం గ్లాస్ త ఉంటదింటారు అదేమ మమ్ ఓకే మొత్తం గ్లా దనేసి
లోపటా ఉంటది బయట నుంచి చూడ్డానికి ఉండ కాని లోపటా ఉంటది గ్లాస్
ఇ లోకల ఉంటది
దరగాలో గ్లాస్ ఉంటంది బై సైడ్ మొత్తం నార్మల్ గా మనం ఎట్లా కట్తామో బిల్డింగ్స్ అలానే ఉంటది
వెళ్లం లేకపో ఎప్పుడైనా వెళ్వచ్చు అంటే ఇప్పుడు ఏంటండి మీరు వెళ్ళడానికి రీజన్ ఏంటిది
నథింగ్ ఏం లేదు రీజన్ అందు నుకున్నాం చాలా రోజులు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం టైం నిన్న వెళ్ళంగానే టికెట్స్ దొరికినాయి ఫైనల్గా వెళ్దాం అన్నట్టు చూద్దంలే వెళ్దాం ఎట్లా ఉన్నదో ట్రైన్ టికెట్ ట్రైన్స్ కనుకుం ఎలా ఉందో అనుకున్నాం అన్ ఎక్స్పెక్టెడ్ గా టికెట్స్ దొరికినాయి చిన్నపిల్లల సౌండ్
అవునండి మా ఇంటి పక్కన చిన్న పాప ఉంటుందండి త మాలగ్యరనే ఉంటుంది అగే ఉంది తర్వాతను ఎప్పుడు తనిని పడుకొని లేచింది వేసి వేసాము ఇక చల్లగా ఆడుకుంటుంది
ఉమ్ నిద్రబోయిందంగా ఇగ మొత్తం చాలా చాలా ఎండలు బాగున్నాయండి.
అవునండి అప్పటి నుంచి ఆ ఎండకే ఉడు క్కపోతేగ చాలా చికాక్ జేస్తుంటే ఇక కొస్సేప్ తినిపించి తీసుకొచ్చి రూమ్ లో ఎసేసి కూర్చొబెడ్ తే ఇంగ తనంత్యాక్టివయింది ఇప్పుడు
ఉమ్ కోలింగ్ కి
ఆ పోయింది ఇగాడుకుంటూ ఉంది వాళ్ళ మదర్ గూడిక్కడ్నే ఉన్నరు.
ఒకే ఒకే
ఆ హ్యాపినెస్ ఇగ అట్ల గట్ల కనిపిస్తుంది
అ కూలింగ్కి ఇగందరూ చుట్టు ఉండేసరికి చాలా యాక్ టివ్గాడుకుంటుంది
తను మా అక్కోళ్ళ పిల్లలకి బాగ అలవాటైందండీ ఇప్పుడు మా అక్క పిల్లలే. ఆ తనొక్కతే అయ్యి ఉండలేకబోతుంది
అయ్ ఉమ్ పాపం లోన్లీ గయిపోయింది ఒక్ క్కతి అయ్ప్
ఉమ్ అ ఆ అందుకే ఇగ ఎక్కడ బొయ్. మాతో పాటుంటుందిగ.
తప్పదిగ అలవాటు ఎప్పుడు గూడా స ష ఉండరు గదా. అందర్ గల్సి ఎప్పుడైన ఒ
ఉండరు అవునండి నీకెంతైనా తను చిన్న పిల్ల గదా ఉమ్. ఇంకా ఏంటండి విశేషాలు చేస్తున్నారా టీచింగ్.
లేదండి టీచింగ్ ప్రజెంటేమ్ చేయట్లేగాన్ టీచింగ్ కోసమయితే ప్రిపేర్ అవుతున్నా అండి గవర్నమెంట్ కోసం సెక్టార్ కోసం ప్రిపేరవుతున్నా.
మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసారు గదా అండి టీచింగ్ ఎలా ఉంటుందా ఫీల్డు.
ఉమ్ ఎ ప్రవేట్ ఇగ చెప్పాలంటే గవర్నమెంట్ సెక్టర్ లో టీచర్ జాబంత పఫెక్ట్ లేదు ప్రైయేట్ సెక్టర్ లో టీచరంత వేస్ట్ల్ జాబ్ లేదు హ ప్రవేట్ సెక్టార్లో ప్రవేట్లో అ. ట్ చా ల హార్డ్ వర్ కుంటది కదండి బార్నింగు ఏ సెవెన్ ఎయిట్ నుంచిల్ స్టార్ట్ చేస్తే నైట్ మళ్ళ సెవెన్ ఎయిట్ అవ్వ వలి అక్కడ క క్ క్ కొ స్కూల్లో ఉన్న పెండింగ్ వర్క్స్ కూడా ఇం న వాళ్ళకి మార్క్సొచ్చిన రాకున్న వాళ్ళని బట్టి పట్టిచ్చయిన మొత్తం చదివిపించాలి పిల్లలతోని పేరెంట్సుండి. ర టీచర్స్ త రిస్క్ ప్రతిసారి చాలా రిస్క్ ఉంటది ఫిల్లల్తో ఎంటర్టైన్మెంట్ బాగుంటది కలిపిల్లడం యొక్క చిన్న చిన్న చాడీలు ఒక ఏదో ఒకరు చెప్పుకోవడం వతని సారి దాగా ఏదైనా స్పెషల్ డే వస్తే ఫస్ట్ టీచర్క చెప్పాలని అందరు చుట్టూ ఒకడే సారి వస్తారు కదా అది చాలా స్పెషల్ ఫీలింగ్ ఉంటది నాకలా చాలా మంది నాకు స్టూడెంట్స్ చాలా మంది నాకు లైక్ చేస్తారు లాస్ట్ నేను ఇన్స్ట్యూట్ ను నేను అంటే లాస్ట్ నేను కొన్ని డేస్ ట్యూషన్ చెప్పానునమాట నేను ట్యూషన్స్ మానేస కూడా ట్యూషన్ ట పేరే ట్యూషన్స్ పిల్లలు కూడా ఎప్పుడుొస్తారు మేడ దగ్గరకి అయితేనే వెళ్తా అన్నట్టు చాలా అటాచ్మెంట్ అయిపోయారు వాళ్ళు ఉంటే నేను ట్యూషన్కి వెళ్తాంంట లేకుంటే వెళ్దాం అన్నతో కూర్చున్నారు ఆ అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి మీరు పెట్టండి మే టందురూ పెట్టండి అనుకుంటూ చాలా మంది అడిగారు మీతో మీ దగ్గరనే పిల్లలకే లేదండి ఈ చిన్న దాని గురించి చూస్తే పెద్ద గోల్ మిస్ అవుతుంది కదా
ఇప్పుడు గవర్నమెంట్ కోసం అనేసి ప్రిపేర్ అవుతున్నారా ఓకే ఓకే రాస్తున్నారా మరి గ్రూప్స్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారా మరి
ఆ గ్రూప్స్ కూడా అటెంప్ట్ చేసా అండి మొన్న త్రీ కూడా వెరిఫికేషన్ వరక్ కి వెళ్ళా బట్ అమ్ బ్యాడ్ లక్ అనుకోవాలి ఎందుకని అది కూడా వన్ ఈస్టూ టూ లోనే ఆగిపోయింది
బ్యాడ్ లక్ అని ఎందుకు అనుకోవాలండి ఇక మీకు అట్లా ఏమన్ పది ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది పేపర్ మెథడ్ కూడా తెలుస్తుంది కదా
ఇక నెక్స్ట్ టైమ్ ఇంకొంచం గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ అని పిచ్చింది
అంటే మీరు ఫస్ టైమ్ కదా రాసింది ఇది ఆ ఫస్ట్ అటెంప్ట్ ఏ కదా మీకు లాస్ట్ టైం రాసింది మరి ఫస్ట్ అటెంప్ట్ లోనే వన్ ఎస్ టూ లో వచ్చారంటే మళ్ళి నెక్స్ట్ లో రాలేరా
వస్తం కాకపోతే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిందని క్రేజీనెస్
ఇప్పుడు అది కూడా మీకు వచ్చింది అనంటే అది మీ బేడ్లక్ కాదు ఒక ఆయన ఏజ్డ్ పర్ అస ఉన్నారు కాబట్టి చేసారు మీరు కా మీరు రాంగ్ అని ప్రూవ్ అవ్వలేదు కదా అక్కడికి మీరు గ్రేట్ ఫస్ట్ అటెంప్ట్ తీసుకొచ్చారు మీరు ఆయన లేకపోతే అ జాబ్ మీకే వచ్చేది గ అ
వుమెన్ కేటగిరీ దగ్గర ఉన్న బాగుండు జస్ట్ వన్ పోస్ట్ ఉండేసరికి కొంచెం మిస్ అయడ బట్ హోప్ వచ్చింది మనం కూడా వెళ్ళొచ్చులే అన్నట్టు అంత దూరం ఇంకోసారి గట్టిగా ప్రిపేర్
ఆ మీగ ఆ అంత మాత్రన హోప్ వచ్చింది మీరు క్వాలిఫై అయి అక్కడ దాకా వెళ్ళారంటే నేను కూడా చెయ్యగలను అనే నమ్మకం మీది మీ మీద వచ్చింది ఇంకేంటండి అసలు
గవర్నమెంట్ జాబ్స్ వేయడం కొంచెం కష్టంగా ఉంది కదా ఇప్పటి వరకు అది సెక్టర్ చేతిలో ఉన్నది వాళ్ళు వేస్తే వాటిలో
గవర్నమెంట్ చేసే చేంజెస్ కి అది కూడా కొంచె ఈజీ చేసస్తే సరే లెండి
ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా స్కూల్ అనే మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ పోస్ట్లు ఏమైనా పెరగొచ్చు
అదే అండి ఫస్ట్ బ ఇప్పుడు మనకి ఇది ట టెన్త్ క్లాస్ అ టెన్త్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు అంట కథ
ఆ టెన్త్ తీసేసి ఇంటర్మీడియట్ సపరేట్ కాలేజెస్ కాకుండా ఇంటర్మీడియట్ కూడా స్కూల్ మిక్స్ చేస్తున్నారు మా గవర్నమెంట్ ఐడియా ప్లస్ ట ప్లస్ టూ కూడా స్కూల్ యాడ్ చేస్తున్నారు అలా యాడ్ చేయడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి చాలా మందికి మ్మ్ ఇప్పుడు లైక్ అట్లనే అట్లనే ఉన్నాయి కదాండి ఇప్పుడు గురుకుల స్కూల్స్ మోడల్స్ పురుషులలో చాలా వరకు రెసిడెన్ రెసిడెన్షయల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వర న్నది అందులోలే మొత్తం ఇక
అవునండి అవును ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్న మంది కూడా అసలు మోస్ట్లీ గవర్నమెంట్ కి ప్రిఫర్ చేస్తున్నారు
మ్మ్ గవర్మెంట్ ఈస్ బెస్ట్ ఆప్షన్ కథ అండి లైక్ సెటిల్మెంట్ కదా అండ్ పిల్లలు ఇంట్లో ఫోన్స్ కి ఇట్లా అన్నిటిక దగ్గర అవుత న్నారు అదా వాటికి కూడా దూరం చేయడానికి పేరెంట్స్ పే చేస్తున్నారు హాస్టల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మ తిడం అట్ సైడ్ తిరగడం చేయ ఫోన్స్ పట్టుకోవడం వాటి కొంచం దూరం ఉంచాలంట
అవునండి
మ్మ్
ఉ హు హు అలానే చేయాలి మరి మనప్పుడు ఉండే చదువులు వేరే ఇప్పుడు ఉండే చదువులు వేరు మనప్పుడు ఎంత మంచి వినెటోలు చాలుల్స్తు భయం వేస్తుతు ఉండే అసలు చదవాలన్నా ఎగ్జామ్స్ రాయాలినా స్కూల్కిళాల బాయం వెస్
ఇప్పుడు టీచర్స్ భయపడుతున్నారు మార్క్స్ తక్కువ వచ్చిన పేరెంట్ ఎక్కువ ఇక్కడ కొప్పడతాడాని వాడు చదవకుండా మార్క్స్ ఇస్తున్నా
అవును అవును
టీచర్ టీచర్ కు లేకుండా అయిపోయింది ఏమన్నాంటే కేసెస్ వీళ్ళకి లేనంత మనకి ఎందుకున్నట్టు టీచర్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు వీళ్ళ కోసం మనం సఫర్ అయి మన జాబ్స్ ఇంత కష్టపడి జాబ్ ఆ అలా కాదు వాళ సఫర్ పడి జాబ్ ఎంతగనం చదివి చదివి వచ్చి జాబ్ చేసుకున్నాక పిలల్ల దగ్గర మళ్ళ అట్లా మాటలు పడి మళ్ళా జాబ్ పోదం
అవును
అంత మం అంత కాంపిటీషన్ కూడా తట్టుకొని ఒక జాబ్ పొందిందంటే వాళ్ళు
అవునండి అసలు మరి ఇప్పుడె ఇలా ఉందండి అసలు హైలెట్ చెప్పాలంటే మా అప్పుడు అయితే బల్లాలగేసి కొట్టేది ఫింగర్స్ ఉంటాయి కదా ఫింగర్స్ ఇలా రివర్స్ చేసి కొట్టేది అసలు మ్యాస్ టీచర్ మస్తు కొట్టేది అట్లా
అవునండి చాలా బా అప్పట్లో అవి గోల్డెన్ డేస్ ఎంతైయినా అవి గోల్డెన్ డేస్ నవ్ ఇప్పుడు
అవునండి
ఓకే అండి థ్యాక్ యూ అండి థ్యాంక్ యూ సో